హలో హలో నమస్కారం గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవెనింగ్ అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ ఉమ్
ఆ చెప్పండి
ఏం చెప్పాలండి
నిన్న ఎలా గడిచాయి కాలేజ్
ఈరోజా అసలు వర్కే అవ్వలేదండి ఈరోజు
ఎందుకండి
అంటే మాకు సబ్జెక్ట్స్లో నాకు టూ సబ్జెక్ట్స్లో ఎంటర్ చేశారు నా నేమ్ దానికోసం ఆ దానికోసం తిరిగి తిరిగి అవ్వలేదు ఇంకా మండే చేపించుకోవాలి
ప్రాజెక్ట్స్ ఉండే అండి ఏమన్నా మీ దాంట్లో
ప్రాజెక్ట్స్ ఇప్పుడు కాదండి నెక్స్ట్ టైం లో
నెక్స్ట్ సెమ్ లోనా అంటే ప్రాజెక్ట్స్ సపరేట్ లో ఒక సేమ్ అంటూ ఉంటదా అట్ల ఏమైనా
ఉమ్ మాకుంటాది అట్లా
ఓకే ఓకే ఈ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు అవ అవగాహన ఉన్నదా అండి ఐటి
లేదు మేము ఇటీ సైడ్ మాకు అంత లేదు
ఐటి సైడ్ అవగాహన లేద అంతా మీకు
లేదు
ఓ ఓకే ఓకే ఓకే ఇంకా అండి మూవీస్ చూస్తారా మీరు
ఆ చూస్తానండి
ఏ మూవీ బాగా నచ్చిందండి రీసెంట్ టైమ్ లో వచ్చిన దాంట్లో
రీసెంట్ లో నేను చూస వస్తుందంటే పెద్దినే
పెద్దినే మల్లా నచ్చిందిదా అండి
హ్మ్ బావుంది
ఊహూ కాన్సెప్ట్ ఏంటిద ఏమిటండి సీన్ మీద అసలు
అంటే మొత్తం ఇది విలేజ్లో వాళ్ళకి ట్రైన్ అంటే ఏది ఫెసిలిటీస్ ఉండవు అన్నమాట ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు
ఓకే
దానికోసం వాళ్ళ ఊరికి ట్రైన్ తెప్పించుకోవాలని చెప్పి కాన్సెప్ట్ అది
ఆహా ఓకే
మీరు చూర్లేదా
ఆ నేను చూడలేదండి నాకు అంతా టైం దొరకదు సినిమాల గురించి అందుకని ఎప్పుడు ఎప్పుడైనా ఫ్రీ టైమ్ ఉంటే నేను ఎక్కువ యూట్యూబ్ లో మన చిన్నవి మూవీ క్లిప్స్ వస్తాయి కదా అవి చూస్తా ఎక్కువ చానా మటుకు నేను థియేటర్ లో చూసిందంటే రీసెంట్ టైంలో లాంగ్ ఏ ఉన్నది లేదు అంత టైం దొరకదండి వర్క్ అందుకని
హ్మ్ ఊహూ
ఇంకా పెద్ది బాగుందా అండి ఇంకా ఫెస్టివల్ ఫెస్టివల్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా
ఫెస్టివెల్లా
సంక్రాంతి గురించి సంక చెప్పండి
ఫెస్టివల్ అంటే మేము బాగా చేసుకుంటేది మొహరం అండి సంక్రాంతి అంతేం చేసుకోము
మొహ్రం చేసుకుంట్రా అండి నిజామా
నిజంగా మొహరం చేస్తుంటాము
హహా మోహర్రం చేసుకుంటారా చెప్పగలుగుతారా అంటే నాకు కూడా అవగాహన ఉన్నది మోహర్రం పైన కొంచెం మీరు చెప్తే విందామని
అంటే మేము మేమే తీసుకొని వస్తాం అన్నమాట అది ఏమంటారు దాన్ని పీర్లు ఉంటాయి కదా అది ఆ ఆహా సవారీ కాదు దేవుడి ది అది ఉంటది కదా
అహ దాన్నే దాన్నే సవారీలు అంటారు కదా అండి హుసేన అలం పేర్లుంటాయి పే పేర్లు అంటే మీ సైడ్ పేర్లు ఉంటాయి కదండి మీ సైడ్ కూడా
అంటే అది నీకర్థం కాలే బ్లాంక్
హ నాకర్థమైందండి అంటే సంథింగ్ మన ఆది ఉంటది గదా దేవుడచ్చేసి అవి అన్ని అచ్చేసి ఒక పెట్టెలో పెడతరు దాస సి పెడతరు మన వన్ ఇయర్ తర్వాత మళ్ళీ తీస్తారు అన్ అదే గా
కాదు ఇంగ దానికి రెట్ డీ చేస్తారు కదా ఫ్లవర్స్ దండలన్నేసి
ఓకే మన దాన్నంటరు చాదర్ చాదర్ టైప్ ల అంటరు గదా దేవునికి అదే సింహం గుర్తు అది ఉంటది గదా మొత్తం అదేనా
అది గాదు
ఇంకేముంటదండి దేవునికుండేదదేనాయె దె ఓహో
అంటే కొన్ని సైట్స్లో ఫ్లవర్స్
ఓకే అర్ద మైన్ది అర్థమైంది కొన్ని టై కొన్ని సైడ్స్ ల ఫ్లవర్స్ అన్ని పెట్టడము అవన్నీ దేవున్ని మొత్తం చేయడం అది
కాదు పూ ఇవి పేపర్స్
హోకె
పేపర్స్ తొ చేస్తారు అది ఆ అది మేమే మా ఇంట్లో నుండి తీసుకోనేళ్తారు
అహ మీ ఇంట్లో నుంచెలె తీసుకోనెళ్తరా ఆహా ఓకే ఓకే అండి
సో మేమ్ బా చేసుకుంటం మేం మా ఇంట్లో
సెలబ్రేట్ చేస్తర అండి బాగనే
ఊమ్ బా చేసుకుంటం
ఇదీ మన ఇది గూడ జేస్తరాండి బండారంటరు లాస్ట్ లో ఐడియా ఉన్నదా మీకు
బండారా తెలీదండి
బండారా అంటే మొత్తము మన దేవుడు అనేది ఇప్పుడు తొమ్మిది రోజుల తర్వాత మొహర్రం అనేది అయిపోయితది తెలుసా మీకు బ్లాంక్ తొమ్మిది రోజుల తర్వాత మొహర్రం అనేది అయిపేతది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటిదంటే అప్పడదాకా మనం మాంసాహారం తినం గదా
తింటాం గదా పండగ రోజు
ఎప్పుడు మాంసాహారం అనేది తి మిప్పుడు మీరుపండగప్పుడు మొహర్రంల మాంసాహారం తింటరా
ఉమ్ తిన్టం
హయితే మా సైడు కొంచెం వేరే ఉంటదండి అయితే మాసైడు ఎలా జరుగుతద్ చెప్ అవునండి అయితే మాసైడ్ ఎలా ఉంటదంటే ఒకా ఆ ఇప్పుడు పీరి ఇప్పుడు దేవుళ్లను కూసో బెడతరు గదా దేవుళ్లను ఈ రోజు కూచో పెడతరని అంటే రేపు చెప్పిల్ళనుకోండి అంటే ఆ రోజు ఏంటిదంటే టోటల్లీ నాన్ వెజ్ అనేది బంద్ అక్కడికిగ క్లోజ్ చేస్తరు అంటే క్లోజ్ చేసేసి తొమ్మిది రోజులు ఎవరెవరైతే ఇంట్లా ఇట్ల పీరీలుంటయో ఎవరదైతె సవారీలస్తయో సవారీ లంటె ఐడియా ఉన్నద అండి మీకు
లేదండి నాక్ తెలీదు ఇక్
సవారిలన్ హ సవారీలు అంటే అంటే మీ సైడ్ వేరంటరు పీర్లు అంటరు మా సైడ్ సవారీలు అంటే ఇప్పుడు కొందరు దేవుడోస్తయి కదాండి
అవును
ఒంటి పైకి దేవుడస్తడు గదా
ఆ ఒస్తారు
ఆ వస్తరు దాన్ని మా సైడు సవారి అంటరు
ఆహా ఉమ్
సవారి అంటే ఎవరికైతే స ఇప్పుడు ఉదాహరణకు వోరి ఇంట్లనన్న ఏమైన ఇప్పుడు సవ్వారిలు వస్తయనుకోండి వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు టోటలీ ఆర్ ఆ అంటే మొత్తం మొహరంల చేసి మన చెప్పులనే వేసుకోరు మాంసాహారం అనేవి తినరు కొందరు ఇంకా ఆల్మోస్ట్ ఉ అంటే బెడ్ల పైన కాకుండా నెళ్ల పైనే పడుకుంటరు హ నేలపైనే పడుకుంటరు ఇంకొకటి ఏంటిదంటే ఆ చూస్తారు కదా చూసిన తర్వాత ఆ ఉమ్ దేవుని దగ్గరికి మొత్తం అది మొత్తం ఓకే మళ్ళీ ఏంటిద తొమ్మిది రోజులు అనేది మొత్తం ముహర్రం కంప్లీట్ అయిపోతది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ చెప్పండి
మా ఊర్లో నైన్ డేస్ ఉండదండి ఫోర్ డేస్ ఏ
ఫోర్ డేస్ ఉంటందా మాసైడ్ నైన్ డేస్ ఉంటది అండి
ఉ
నైన్ డేస్ ఉన్న తర్వాత మళ్ళీ మొత్తం మొహర్రం అంతా అయిపోయిన తర్వాత ఒక డే గ్యాప్ ఇస్తారు ఇప్పుడు నైన్త్ డే కదా టెన్త్ డే గ్యాప్ ఇస్తారు మరి లెవన్ త్ డే ఏంటింది అంటే ఎంతై ఇవి అమౌంట్ అనేవి మొత్తం కలెక్షన్ అయితే కదండి అంటే ఇప్పుడు బంగ్లాకు బంగ్లా ఒకోకోవ ముజావర అని ఉంటాడు మీకు ఐడియా ఉందా ముజావర అంటే
లే
ముజావర్ బంగ్లాకోక ముజావర్ అని ఉంటాడు ముజావర్ అంటే ఒక అయ్యగారు లాగా అన్నట్టు అంటే ఆ టెమ్ ఆ గుడికి ఆ బంగ్లా అంటే పేర లే హ పూజారిలాగా అతన్ అ మొత్తం అతను మొత్తం అతనే హ్యాండిల్ చేస్తాడు అన్నట్టు ఏమౌంట్ టైన ఎవరికన్నా ఇప్పుడు ఉం సంథింగ్ గాలులు దూళ్ళులు పడతాయి కదండి
అవునవును
అంటే ఒంటిపైకి ఎవరైనా ఓచ్చి ఇబ్బంది పెడతారు దయ్యాలు అంటారు కదా అట్లా సంథింగ్ ఆ హా అవన్నీ ట్రీట్ మెంటు అవన్నీ మొత్తం ఏంటిదంటే చెప్పేది పుజారికి అన్న పూజారీ కి హా ఆయన కి చెప్ప అతే ఆయన ఏమంటారంటే ఈ టైమ్ లో సవారి మన కూర్చుంటది అంటే ఒక వ్యక్తి అనేది ఆది ఆ టైమ్ల ఆ దేవునికి ఓస్తది ఆచ్చినప్పుడు మీరు ఎవరైతే మీమ్మల్ని ఇట్లా దయ్యమో సొంతమో గాలులు అంటారు కదా వాళ్ళ తీసుకోని రండి తీసుకొనస్తే మనం చేసేధం అని అంటారు ఒక అయ్యాగారులాగా అన్నట్టు ఆయిన అయితే అయితే దాంట్లో ఏంటిదంటే అందరూ కలిసి అంటే కొందరు చందలు ఇస్తారు కొందరు పెద్ద మొత్త త్తం ఇస్తారు కొందరు చింద మొత్తం ఇస్తారు కొందరు మన హుండీలో వేస్తారు గల్ల గురిగులో ఉంటాయికద అండి చిన్న చిన్న అవన్నీ అవన్నీ ఏంటిదంటే కలెక్ట్ చేసి పదకొండో రోజు డబ్బులు లెక్కించి కొంత భాగము బంగ్లకి తీస్తారు మిగిలిన భాగం ఉంటాయి కదా అదేంటిదంటే బండారా చేస్తారు బండారా అంటే అందరు కొంచెం కొంచెం మళ్ళీ డబ్బులు యేసుకొని బండార అంటే మీకు ఇలా భోజనం చేయడం లాగా
అన్నం పెడతారు
అన్నం పెడతారు ఆ హా అన్నదానం లాగా పెడతారు ఆ రోజు ఏంటిదంటే చికెన్ గానీ మటన్ గాని చేస్తారు ఆ రోజు ఏంటిదంటే మళ్ళీ మాంసాహారం నే భుజించవచ్చు
ఆహా
దాన్ని బండార అంటారు, అది టోటల్లీ కంప్లీట్ అయ్యేదాకా మా సైడు మాంసాహారం తినరు, చెప్పులేసుకోరు.
హుమ్ మాకు అట్లేమి ఉండదండి.
మీసైడ్ ఫోర్ డేసే ఉంటదా అండీ?
ఆ ఫోర్ డేస్ ఉంటుంది అంతే.
మా సైడ్ ఇంకా నైన్ డేస్ ఉంటది, ఆల్మోస్ట్ లెవెన్ మళ్ళా దానితర్వాత చిన్నపిల్లల్ని కూడా కూసోపెడతారు ఇంకా మా సైడ్ దాన్ని కౌడు కౌడుపిరుల్ అంటారు సమ్ థింగ్
చిన్నవి మా ఊర్లో కూడా ఉంటాయి. ఫస్ట్ డే చిన్నవి
అవునా చిన్నవి అయిపోయిన తర్వాత మాసైడు పెద్దయి అయిపోయిన తరువాత చిన్నవి కూర్చో పెడతారు. అవ్వొచ్చేసి త్రీ డేస్ ఏమో కూర్చోబెడతారు మాసైడు.
ఉమ్మ్
దీ త్రీ డేస్ తర్వాత మళ్ళ దానికి కూడా బండారా జేస్తారు, సేమ్ ఎలా అయితే పెద్ద పిల్లలకి చేస్తారో అవి చిన్న పిల్లలకు కూడా మళ్ళ సేమ్ అలానే చేస్తారు మాసైడు. కానీ మొహర్రం ఫెస్టివల్ అనేది చాలా నిష్టగథ ఫెస్టివల్ అండి, మంచిగా ఉంటది ఆ టైమ్ ల
మేము ఫాస్టింగ్ ఉంటాం టూ డేస్
అవునా ఓకే ఓకే అండి, సరే అండి మంచిది మంచి విషయాలు చెప్పారండి
ఊ సరే
సరే అండి